ఆ ఆ ఏ చేస్తున్నారు
ఏం లేదు మీరేం చేస్తున్నారు
కాళీ
హలో
హలో
డిస్టబెన్స్ డిస్టబెన్స్ వస్తుంది
ఇనిపిస్తుందా ఇప్పుడు
విపిస్తుంది తిన్నారా
ఆ తిన్నా ఇంత ముందు మీరు
మేము ఇంకా తినలేదు తినాలి ఏం కర్రీ
తిన్న పప్పు
పప్పునా
మీది
తోటకూరా
తోట కూర నా
ఆ అవును
ఇంటికాడ పండిస్తారా లేకుంటే హు ఆ
ఇప్పుడు ఇంట్లో లేదండి మార్కెట్ నుంచి తెచ్చినము హు మ్మ్ మీరు ఎక్కువ ఎలాంటి టైప్ ఫుడ్ తీసుకుంటారు
ఎక్కువ పప్పులు కూరగాయలు
ఆహ నాన్ వెెజ్ తినారా మీరు
ఇప్పుడొ ఒకసారి అండి సండే
సండే సండే తీచ్చుకుంటారా మీకు ఏది ఇష్టం ఎక్కువగా
మటన్ ఇష్టం నాకు
అవునా
మీకు
నాకు ఏది ఎంత ఇష్టం లేదు తింటా నేను ఇప్పుడు అన్ని అంటే అన్ని తింటాను ఉం చికెన్ కొంచెం బాగుంటది మటన్ కంటే చికెన్ నే బాగుంటది అంటే మటన్ కూడా ఇష్టమే గాని తింటగాని కెన్ ఉం ఉం సీ ఫుడ్ తినరా మీరు
తక్కువ
తక్కువ తింటరా
అవును
ఉం అవి తింటే కూడా మంచిదే కదా చేపలు ఆ చేపలల్లో కూడా రకరకాల చేపలు ఉంటాయి కదా
అవును
పొలస అని ఆ కొర్రా మీను అని ఏమే ఏమే ఉంటాయి గా వేరే వేరే పేర్లు
అవును ఉంటాయండి
ఉం మీరు తినరా
ఎక్కువ ఇక్కడ మనకు దొరుకాయి చేపలు
అవునా అంటే ఎప్పుడన్నా వస్తాయా ఫ్రెష్ గా పట్టి తీసుకొస్తారా లేకుంటే ఇట్లా వాటిగా అమ్ముతారా ఎప్పటి ఉంటాయి కదా కొందరు దగ్గర స్టాక్
అంటే తీసుకత్తారు
ఇటుకై తీసుకొస్తారా
ఫ్రెష్గా తీసుకత్తారు మన దగ్గర ఒక వాగు ఉంది అది ఎప్పుడు ఎప్పుడో ఒకసారి తీసుకొత్తారు డ్యామ్లోకి వెళ్ళి
ఆహా అక్కడికి వెళ్ళి పట్టి తీసుకొస్తారా
అవును
మరి కూరగాయలలో ఎక్కువ ఏమి తింటారు
కూరగాయలలో వంకాయ ఆలుగడ్డ బెండకాయ కాకరకాయ
ఉం అన్నీ తింటారా మీరు ఉం ఆ అవునా బెండకాయ తింటారా కాకరకాయ ఎలావి
ఆ తింటా
చేదని పియధ కాకరకాయ మీకు
అనిపిస్తది కానీ తినాలి కదా అన్ని
ఆ అన్నీ తినాలి గాని
ఉం మీరు తింటారా
నేను ఆల్మోస్ట్ అన్ని తింటాను నేను కూడా కాని నే కొన్ని కొన్ని నచ్చవు కొన్ని తినాలి ఇగ
అంతే మీకు కూరగాయలు ఎట్లా మార్కెటా లేకుంటే ఇంటికానే పండిస్తార
ఆ అంటే అప్పుడప్పుడు ఆ ఇంట్లో కూడా కొన్ని పండిస్తాం టమాటాలు పచ్చిమిర్చి ఉంటాయి కదా మళ్ళా ఇవి బీరకాయలు సోరకాయలు అవి కొన్ని కొన్ని పండిస్తాం ఇక మిగతావి మార్కెట్ నుంచి తెచ్చుకోడమే
అవునా ఫ్రెష్ మంచిగా ఏం ప్రజెంట్ టయితే ఏం పండియం
ఆ అవును ఇంట్లో పండించుకున్నయితే మంచిగా ఫ్రెష్ గా ఉంటాయి
అదే కదా ఫ్రెష్గా ఉంటాయి తాజా తాజా టేస్ట్గా ఉంటాయి ఇవి మార్కెట్ అయితే ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చుడు అయి ప్రతి మార్కెట్ ఎక్కడంటే అక్కడికి తీసుకెళ్తారు మళ్ళా అమ్ముడు ఒకంటే అయే మళ్ళా తీసుకొత్తరు కదా
ఆ అవును కానీ మళ్ళ వాళ్ళు అంటే మనం ఇంట్లో వండించుకున్నాయి అయితే అవే తిరీం ఇట్లా మందులు ఎక్కువ లేకుండా ఉంటాయి వాళ్ళయితే మందులు తొందరగా పండాలని చెప్పి మందులు అవి వేస్తరు కదా
అవును అయి ఏం ఏం ఏస్తరో సైడ్ ఎఫెక్ట్ వస్తాయి
అవును తొందరగా కావాలని చెప్పి ఇప్పుడు ఏంటిది చికెన్ లో కూడా తొందరగా అంటే అందరికి సరిపోవాలని అంటే ఏమంటరు తొందరగా కావాలని చెప్పి చిన్న చిన్న పిల్లలకి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి వాటిని పెద్దగా చేస్తున్నారట కదా చికెన్స్కే వాటికి కూడా అట్ల చేసే వస్ ఉ
అవునా అయితే అవి ఏదో సూదులు దొరుకుతాయట
ఊ అదే ఇప్పుడు అవి వేస్తే కొంచెం కొంచెం పెద్దగానే అవి వేస్తే ఇ తొందర తొందరగా అవి ఎదుగుతాయి తొందరగా అమ్మేస్తారు అలాంటివి తినే బాగా సైడ్ ఎఫెక్ట్స్ అవి వస్తాయి చికెన్ అలాంటిది
అవును అవి డేంజర్ బాగా
ఉ అవును
అసంటి హెల్త్కి బా బాగా ప్రాబ్లం అయి
ఈ మధ్య ఈ కొంచెం ఈ అంటే అబ్బాయిలలో ఏో అంత తెలీయదు కాని అమ్మాయిలు కొంచెం చిన్న ఏజ్ లోనే మెచ్యూర్ అవుతున్నారు అలాంటి ఇట్లవడం వల్ల
అవును ఇ ఈ ఇప్పుడు కాలం ఉన్నది మొ మొత్తం అసంట్వి ఉన్నాయని
ఆ మొత్తం మందుల కాలమేది
మందులేంది అసలు ఏం పండిస్తలేరు ఏముండలేదు
ఆ మనం ఇంట్లో కొంచెం కొంచెం పండించుకున్నా అయితే అంత ఏం ఉండవు అవి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు
మేలు కదా
ఆ అవును
అట్లయి ఏముండయి ఇది మేము కూరగాయలు ఏం పెట్టామండి
ఏం పెట్టారా కూరగాయలు
మొత్తం మార్కెట్ నుంచి తీసుకొచ్చు మా ఇంట్లో ఆవులు ఉన్నాయి పూల చెట్లు ఏముండయి
ఆహా పూలు పెంచాల పూల చెట్లు అయితే మీరు మా ఇంట్లో ఉన్నాయి మేము అంటే ఉ ఇప్పుడు ఇస్తలేేం కాని అంటే స్టార్ట్ అయితది వర్ష కాలం స్టార్ట్ అయితది అ బంతి కనకంబర్ గులాబీలు అంటే ఎక్కువ ఏం మార్కెటింగ్ ఏం చెయ్యం అమ్మంగాని మా ఇంట్లో మనం పెంచుకుంటాం మేము మల్లెపూలు ఇవి ఇప్పుడైతే మల్లెపూలు ఫుల్లు వస్తున్నాయి
మల్లె పూలు ఏ ఏ కాలం డబ్బులు వస్తాయా అండి
లేదు ఓన్లీ ఎండాకాలంలోనే
అవునా
ఆ ఇప్పుడు కొన్ని రోజులు అయితే ఇంకా రా పుయ్యవు అవి ఎప్పుడు కి మార్చ్ ఆ టైం నుంచి మార్చ్ అ టైం నుంచి కొంచెం పూస్తాయి ఎక్కువ అయితే ఆ మల్లె పూలు ఎక్కువుండవు. కాకపోతే మళ్లెలో వేరే వేరే రకాలుంటాయ్, కొన్ని కొన్ని వస్తాయ్. అవన్నీ రావు కాగడం మల్లెలుంటాయి, అవి ఎక్కువ చలికాలంలో వస్తాయి. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటదన్నమాట.
అయి మనకి తెలియదండి
ఆ ఈ కనకాంబరాలయితే ఎప్పుడు ఊస్తాయి, అంటే వాటర్ అవి ఉండి మంచిగా ఉంటే ఈ చామంతి పూలు కూడా ఎక్కువ చలికాలంలోనే వస్తాయవి కూడా
ఈ మల్లెపూర్లు ఎప్పుడు వస్తాయంండి
ఎండాకాలం వేసవి
ఎట్నాకాలవునా అవునా
ఇంకొన్ని రోజులయితే అయిపోతాయవి కూడా.
ఇక వర్షాక ఎండాకాలం అయిపోయినట్టే కదా
హా అవునవును అయిపోయినట్టే పూస్తాయి ఈ నెల వరకు పూస్తాయనుకుంటా హ్మ్మ్!
ఎక్కువ వీక్ నుంచి కథం అయిపోద్ది కావచ్చు పకాలం స్టార్ట్ అవుతుంది కావచ్చు మే
అవునవును ఇప్పుడు కొంచెం వర్షాకాలం లాగానే అనిపిస్తుంది. వర్షం కాలం ఎండాకాలం
ఓ గట్టిగా వర్ష మ అ ఈగ సెట్ అవుతుద అంత సల్గావుతుద అంత
మొన్న వచ్చినాయి గదా మీకు రాలేదా అటు సైడు?
ఎప్పుడు రాలేదు మరి వర్షం
రాలేదా మీకు
రాలేదు రాలేదు మా అబ్బాయిడి రాలేదు కాగానీ
అవునా మాకిటు సైడు కొంచెం రాల వాల నాకులు రాల వాల వచ్చింది.
అవునా అది పడే దగ్గర పడుతుంది లేని దగ్గర ఏంది లే
ఆహా అట్లనే అనుకుంటా.
ఎ వర్సేకాలం వచ్చిందంటే ఈ వర్షల్ వర్త్
మీ సైడ్ అన్ని ఏస్తరా పంటలు అవి వర్ష
వే వేస్తారు పత్తి వేస్తారు వారే వేస్తారు దయన్ని వేస్తారు ఎక్కువైతే పత్తి వర వేస్తారు కందులు కూడా వేస్తారు పత్తిలలో
అంతర పంటన్నడా
అవును
కందులేస్తారా
అందలేస్తారు
మరి పెసళ్ళు ఎట్లేస్తారు మధ్య మధ్యలోనే వేస్తారా, లేకుంటే స్పెషల్ గా పండించుకుంటారా, పెసళ్ళూ అంటారు గదా
అవి సపరేట్ వేస్తారు
సెపరేటేనా అవి అహా ఇప్పుడు ఈ కందులేస్తారు కదా అట్లా మధ్య మధ్యలో వస్తరు కావచ్చనుకున్నాను
ఏ అట్లా రావండి అది సపరేట్ టేస్
ఆహా ఇప్పుడు ఇంకా మొక్కజొన్నలు జున్నలు అవి గూడా ఏస్తరు కదా వేసే వాళ్ళు.
ఆ వేస్తారు దగ్గర ఇంటి దగ్గర భూమి ఉన్న వాళ్ళు వేస్తారు మొక్కలు తినడానికి జంలుగున్న చకుడుగా అల్చ కాయలు
అవును అవన్నీ నచురల్ గా పండిస్తారు కదా ఏం లేకుండా
ఆ నాచురల్ గానే ఉంటాయి అన్నీ
అవి తింటాయి మంచిగా టేస్ట్ అనిపిస్తాయి
ఆ ఫ్రెష్ ఫ్రెష్ టేస్ట్ ఉంటాయి కానీ
ఇప్పుడు మార్కెట్ లో కూడా దొరుకుతున్నాయి చిక్కుడుగాయలు కాని అవంత టేస్ట్ అనిపించట్లేదు అసలు కూరలు ఇప్పుడు మనం ఇంట్లో వండించుకున్నా ఆ అవేతే మస్తు అనిపిస్తుది అది రెండు రోజులైనా సీరియల్ గా తిన్నా ఏమనిపయదు ఇద ఒక్క పూట తినడానికే అవి ఎక్కడనో అనిపిస్తున్నాయి అసలు
ఆ అయి మొత్తం మందులతోని ఏదో ఏదో క్రీమ్స్ పెడతరు ఏదో అంతా చేస్తారు పిచకారీలు విచకారీలు చేసి అంతా చేస్తరు
ఉ అదే అదే సరే మరి ఉంటానండి బాయ్